ట్ట కాదని హలో
చెప్పు
మీసాను ఇంకా
బిజీ కాదుగా
అవునవును
ఓ ఇప్పటికి తెలుగు నేనే నేనే మీకు మెసేజ్
నేను ఖాళీ ఆ పని జేత్తా నేనుక్క బిజీగుండను కదా
ఇది జేవుగా మరి మీది ఇంటికి వచ్చినా మెసేజ్ చేసినావా
నీదా నువ్వసలు ఆక్ టివ్ లుండవో లెవ్వో గూడ గనపడవ్ ఆక్టివ్ ఆఫ్ లో పెట్టుకుంటే ఉన్నవో లెవ్వో ఎట్లా తెలుస్తది
తెలుసుకోవాలి
తెలియదు అట్లా తెలుసుకోవాలనింటే యాక్టివ్ ఆంలు ఉంటే తెలుసుకోవాలకు వస్తుంది
ఇప్పుడే ఇ చుడా అయ్యప్పు కూడా ఉంటది కదా కొంచెం
ఆ ఉంటది
ఎవరికి
ఆకే
నీకెందుకు వస్తుయి
ఏమ నువ్ ఇస్త వస్తుాంది అట్లా
నకు కావాలనుకుంటన్నాాను ఏమన్నా
అట్లా నేనేమి అంటలేను గదా
మరి నాక్కడ ఫోన్ ఉ ఫోన్ ఉంటేక్ష సెక ఇ ఇ నేను రిప్లే పక్కా
ఆ
ఆ
ఏంటి
నా దగ్గర ఫోన్ ఉంటే రిప్లై ఇమ్మట్న్నా ఇస్తా అంటాను
అవున అవును
ఫోన్ లేకనే కదా
ఆ
అర్ధం చేసుకోవాలి
నని ఉన్నా న అయికును
ఇప్పుడే మ ఫస్ట్ మేసేది కాడ వతుంది మళ్ళా చిన్న చేత్త అనుకున్న హోపు ఆ గట్లాంటి హోపులు అని నువ్వు ఇసిిపెట్టాలి ఫస్ట్
తెలిసిినలే
నా దగ్గర గుర్తుపెట్టుకో ఇప్పుడైనా ఎప్పుడైనా అదే అదనా
ఆ
ఏం అర్థమైంది ఆ ఏం అర్థమైంది
అజ మసేజ రాద అను
వస్తది
అష్ట రాదనీ తెల్సులే
ఆ
అస్ అస్ట
ఎందుకు రా
ఏమో ఎప్పుడైన్ వచ్చిందా
రాలేద ఎప్పుడు
ఎప్పుడో ఒకసారి అమావాస్య కి ఒకటి పున్నానికి ఒకటి అమ్మ కాదు నిజం అది వామ అన్న వాయ అన్న అదే ని చెం
అమ్మ తోడు నన్ను ఈ యాటినించెల్లి నేనే పెడతాలే ఇగా రోజు
ఉం చూద్దాం అది కూడా చూద్దాం
లేవంగానే పెడతా పండుకుంటాన్నప్పుడు పెడతా
అంత ఓవర్ అవసరం లేదు
ఆ ఆ
ఏదో జస్ట్ ఉన్నా అని గుర్తించితే చాళ్లే
అంటే నిన్ను ఇప్పుడు నేను అంత దారుణంగా చేత్తాననా
అట్లానీ నీన్ అన్లే
ఆ అమ్మో ఇన్నర్ ఫీలింగ్ ఘోరంగా ఉన్నది నీ మీద నాకు
నీకున్నది నాకు కాదు
అదే అర్ధమయిందనే ఉన్నది నీక్ కు నా మీద మంచిగున్నది కాకపోతే చెప్పట్లేవు
నువ్వు కూడా చెప్పాలి నాకు అన్ని ఎక్స్ప్రెస్ చెయాలి
నాది ఇన్నర్ ఫీలింగ్ ఏదీ లేదు నాది
ఏం లేదు అట్లనే చెప్తరు ఏం లేదని నేను చెప్తలేన ఏం లేదని
నేను నీ లెక్క దాసుకొను అసలే
అందుకే ఓపెన్ అయితాన నేన్ కూడా
ని నీన్ మీ అ క్క తోటి అయినా మీ ఏ అక్కతోటి అయినా నీన్ చెప్తా ఇంబట్టే చెప్తా
ఎమ్మటే అంట చెప్పొద్దు అది నాదే వాళ్ళకి చెప్పేది ఏదో నాకే చెప్తే అయిపోతది కదా ఆ
అది తెలవది ఇగ అప్పుడు గని
ఉం
ఎటైన్న ఎళ్దామ మరి ఎక్క అక్కడికి వచ్చినంక
ఉం
ఎటన్న పోదామా
రేపయితే మేము టెంపుల్ పోతాన
ఎక్కడ ఏ టెంపుల్
పూర్లో టెంపుల్ కళ్యాణం చేస్తారు అక్కడ రేపు
అందుకే నా అక్క రా అంటంది
ఉం సాయి నేను మా అక్క వెళ్తానామ్
అమ్మో చాలా పెద్ద పెద్దొళ్లే పోతారు గ
మను కుంటనవ్ మరి అట్ల మీరు పెద్దోళ్లు కదా
ఆడ మీది వేరే ఉంటది మా మాది వేరే ఉంటది
ఎవరైనా పోయి మొక్కుకొనే వత్తరు ఏం చెయ్యరు
ఆడ కూసు పోవాలంటే చాన చికాక్
చూడాలి ఎట్లా చేస్తారని
మరి చేద్దాం రా రాదు మరి నువు నే
ఆ
అర్థంమైతుది
ఓహో అదిగుడనా
నీ దారి నీది
ఆ
నీ దారి నీది నాదారు నాది అంటనా
అర్ధం కాలే
అర్ధం కాకపోతేనే మంచిది గని ఏంటిది
ఏమో అన్నవు
అన్న సరే చెప్ చెప్
హలో
ఆ చెప్పు నేనేమన్నా ఏంటిది
హలో
హలో
ఆ ఏమో అంటనవ్
అదిగాదు ఓక ఈ ఇలా పంచలే నెక్స్ట్ ఎప్పుడన్నా జెప్తలే తిన్నావా మరి ఏం కుర
తిన్లే ఇంకా తినాలె
గిందుకే నా కొత్తది టైమ్ ఎంత ఐతాంది
టెన్ థర్టీ
టెన్ థర్టీ ఏం జెయాలే
ఊ
ఏం జెయాలి ఇప్పుడు
తినాల చిన్నగా
చిన్నగా నేనొత్తనేమో మాట్లాడవు
ఊ
పోన్లోనేమో అంటవు
నేనేమి అన్న ఇప్పుడు నిన్ను
నన్నేమీ అంటావ్ గాని బత్తావా నన్ను అంటే
ఊ ఊ
ఆహ్
అట్లాగుడ్నా
అట్లాగా అట్లా గాదా ఆహ్ అంటవా
అనన్ లే ఇగ
ఆహ్ అనన్ లే ఏంది?
అయితే అనను.
ఆహ్
చాల
ఎట్లా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటన్నావ్ ఫోన్ కాల్ చాలా జాగ్రత్తగ మాట్లాడ్ ఆహ్ అందర్తొను మాట్లాడినట్ ప్ర్యాంక్
మ్ హు
నువ్ ఏమో అనుకుంటానవ్ కానీ, వచ్చినంక వచ్చినంక చెప్తా మ్
సరే
అప్పుడు ఒప్పుకోపోయినా కానీ, ఒప్ ఒప్పుకోవాల్సిందే నువ్వు.
అట్లనా
ఆహ్ కిందికయినంక్ వత్తదిగా ఆ
ఆహ్
ఏమంటవ్?
సరె సరె.
సరే కాదు. ఫిక్స్ అది ఇగంతె. ఫిక్స్ ఒప్పుకోవాల్సిందే. వన్ టైం, వన్ టైం వస్తది.
వస్తది. వస్తది.
మ్మ్ అప్పుడు ఎవరు చెప్పినా వినా! ఎవరి మాట వినా! ఓ అదొగడ్డే య ఉంటయిగ.
మ్
అది వాడ్తా అప్పుడు. నువ్వు చెప్పినా విన అప్పుడు.
సరే ఇగ. ఆ
సరేగాదు నువ్వు జోకనుకుంటానవ్.
ఎ నేనన్ననా? క్యాన్వి
మ్ జోకుండదు మొత్తం, సీరియస్ ఎ ఉంటది. యాక్చ యాక్ చనె ఉంటది మొత్తం.
రియాక్షన్ ఉంటే మరి యాక్షన్ తర్వాత
ఉండాలి గా యాక్షన్ లేకపోతే యాక్షన్ చేసి వెస్ట్ రియాక్షన్ ఉండాలి గదా రియాక్షన్ లేకపోతే యాక్షన్ చేసి వేస్ట్ గదా
అంతేనా
ఉ అంతే గా మరి
తిన్నావా మరి నువ్వు
తిన్లే ఇంకా తినాలి చిన్ను కనుకోవాలన్నా ఎవర
ఉ